ఆ చెప్పండి
ఆ ఏం లేదు బావున్నారా
ఆ బాగున్నాయండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్న భోజనం చేశారా
అ చేసామండి మీరు టిఫిన్ చేశను నేను ఇంకా భోజనం జెయాలే మార్నింగ్
నేను గుడా చేసాను ఇడ్లీ మీరేం తిన్నారు
ఆవు మాకు ఈ రోజు ఏం పెట్టారంటే హాస్టల్లో ఉన్నగా దోష వెట్టారు
ఆహా దోశ తిన్నారా దోశ వేసుకున్నారా అయితే
అవునండి దోశ చేసింది
ఉమ్ నేను గుడా ఇడ్లీ తిన్నాను మా మమ్మీ ఇడ్లీనే వేసింది గ విలేజ్ లో అంతకన్నా ఎక్కువైంది ఇడ్లీ అయితేనే తొందర అయిపోతది మళ్ళీ పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అంత మందికి వేరే వేరే చేయలేరు కదా
ఆ నిజమేనండి ఆ ఇడ్లీ అయితే ఆడ పెట్టిపోతే అవే అయితాయి ఆ గ్యాప్ లో వేరే చేసుకోవచ్చు పం
హమ్ అంతే మీకు నార్మల్ గా నాకు ఇట్లా అనిపిస్తే అప్పుడప్పుడు మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం కదా ఇట్లా గకుండా మనం ఫ్యూచర్ లో కన్నా లేకపోతే మన జరిగిన విషయం పాస్ట్ లో కన్నా వెళ్ళగలిగితే ఎట్లా ఉంటది కనిపిస్తది
ఆ నాకు చాలా సార్లు అనిపించిందండి ఇప్పుడు ఈ పెద్దగ అయ్యాక మళ్ళీ ఒక చిన్న లైఫ్ వస్తే బావుండు చిన్నప్పటిది అన్నట్టుగా అనిపించింది
ఒకవేళ మీకు అట్లా అవకాశం మీరు ఏదనా ఎంచుకోవాలి అనుకుంటే మీరు ఏమనుకుంటారు ఫ్యూచర్ క వెళ్ళి మీ లైఫ్ లో ఏం జరుగుతది జుడాల అనుకుంటారా టైమ్ ట్రావెల్ చేసి లేదంటే మీరు పాతలో చేసిన పనిని ఎళ్ళి చూసుకోవాలి దాన్ని మార్చుకోవాలి అనుకుంటారు
ఆ నేనైతే ఫ్యూచర్ లో ఏం జరుగుతది అనేసి చూసుకోవాలనే అనుకుంటా మా మళ్ళీ అటెల్లి మార్చుకునే అంత ఓపిక లేదు ఒకలా ఛాన్స్ ఉంటే మాత్రం మార్చుకుంటాను.
ఆ అంటే ఇప్పుడు రెండిట్లలలో ఏదన్నా ఒక్కటే ఆప్షన్ ఉంది అనుకోండి ఏదాని ముందుకు వెళ్ళాలి లేకపోతే వెనుకకి వెళ్ళాలి ముందుకు వెళ్తే ఇట్లు ఉంటే చూసుకోవచ్చు వెనక్కి వెళ్తే చేసినందాన్ని మార్చుకోవచ్చు అప్పుడే మీరు ఏం సెలెక్ట్ జేసుకోవాలి అనుకుంటారు
నేనా ఫ్యూచర్ కే వెళ్తాను ఫ్యూచర్ కెళ్ళి ఏం చేంజ్ చేస్ ఏం జరుగు వస్తుంది ఏంటి అనేసి జూసుకుంటాను
ఆ ఒకరు ఆ జస్ట్ ఒకళ మీరు ఫ్యూచర్ కెళ్ళిన తర్వాత ఆమె లైఫ్ అనేది మంచి లేకపోయింటే మరి
ఏముంది ఏం చేస్తావు అక్కడ చేంజ్ చేసుకుంటే ఆప్షన్ ఎంత అప్పుడు అక్కడ చేసుకుంటాం
ఆ ఫ్యూచర్ లో చేంజ్ చేసుకోవడానికి ఉండదు కదా ఆల్రెడీ మీరు ప్రజెంట్ లో ఉన్నారు మళ్ళీ భవిష్యత్ కి వెళ్ళారు చూసారు ఆడ మంచిగా లేదు మీ లైఫ్ అప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా మీకు మళ్ళీ వెనక్కిళ్ళ ఆప్షన్ కూడా మీరు కోల్పోయారు
అలా అయితే ముందు అయితే వెనక్ వెళ్ళి కరెక్ట్ పాత ఏంటో అదే చూసుకొని అదే చేసుకుంటాము అప్పుడు ఫ్యూచర్ కి ఎళ్ళమంటే
ఆ అందుకే అడిగానండి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా నా గతంలోకి వెళ్ళాలని నేను అనుకుంటా అండి
ఎందుకని ఏమైనా చేంజ్ చేసుకోవాలని అనుకున్నారా మీరు గతంలో
ఆ అవునండి ఇప్పటికే ఆల్రెడీ మనం ఏమేం చేసినాం అవన్నీ మనకు తెలుసు సో ఇది ఇక్కడ ఇట్లా జరిగిపోయి ఉంటే నా లైఫ్ ఇట్లా ఉండేది అని మన ఒక క్లారిటీ వచ్చి ఉంటది కదా సో నన్ను ఒకవేళ పాతకాలానికి పంపిస్తే నేను అక్కడ చేయాల్సింది అది కాకుండా మంచి దానికన్నా బట్ చేస్తా అప్పుడు ఖచ్చితంగా నా ఫ్యూచర్ కూడా మంచి అయితది దానికి నేను భవిష్యత్ కెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా
ఆ నిజమేలేండి అది కరెక్ట్ మన ముందు దానికి వెళ్తేనే మనం చేసిన తప్పులు అవన్నీ మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంటది కాబట్టి మీరు చెప్పిందే కరెక్ట్ అదే బెటర్
అదే అందుకోసం అడిగా ఏదైనా ఒక్కటే ఉంది ఆప్షన్ అంటే ఖచ్చితంగా నేనైతే ఆ పాతదానికి వెళ్ళాలని అనుకుంటా
ఉ నిజమేనదండి అంటే పాత దానికి వెళ్తేనే కదా మనం మళ్ళీ ఆ తప్పులు చేయ కుండా మళ్ళీ ఫ్యూచర్ మనం కరెక్ట్ వేలో వెళ్ళేలాగా చూసుకోగలుగుతాం
ఆ అంటే మిమ్మల్ని అడిగితే మీరు భవిష్యత్తుకి వెళ్తామని అడి చెప్పారు కదా
ఆ అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయేమో అనుకోని చెప్పానండి రెండు ఆప్షన్స్ ఉంటే ఒకవేళ అక్కడ బాలేకపోతె మళ్ళి వచ్చి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కదా
అట్లాగాదే ఏదన్న ఒకటి ఆప్షన్ ఉంది మీ చెప్పాను ఆల్రెడీ నేను ముందే మీరు ముందుకైనా వెళ్ళగలుగుతారు వెనక్కి అయినా వెళ్ళగలుగుతారు టైమ్ ట్రావెల్ ఒక ఒకేసారి ఆప్షన్ ఉంది అప్పుడు ఏంటిద అని అడిగిన
ముందు దానికి వెళ్ళి అన్ని ఏం చేసాము అనేది ఒక క్లారిటీ ఉంటాది కాబట్టి అదే చూసుకుంటాను అంతే
ఆహ్ గదే అంతేలేండి మళ్ళీ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడు ప్రజెంట్ మనం మనుషుల్ లాగా పుట్టిం కదా వేరే లైఫ్ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటారు ఎందుకు దానికి రీజన్ ఏంటిది
నేనా ఒకవేళ ఆహ్ మనిషిలా కాకుండా అంటే ఎట్ల బుడతాం నార్మల్గా ఏదైనా పక్షి అట్లా పుట్టినా ఏం కాదు అదైనా ఓకే నాకు
ఆహ్ అంటే మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఒకవేళ నెన్ మనుషులాగా కాకపోయి ఉంటే ఇట్లా వుట్టుంటే మంచిగా ఉండడు అ ఎప్పుడు అనుకోలేదా
అలా చూసినప్పుడు అయితే నాకు అనిపించింది ఏంటంటే ఏదో చిన్న అప్పటి అయ్యో అట్ల పుడితే బాగుండని అనిపించింది
అవునా మంచి విషయమే బట్ ఎందుకు అలా అంటే దానికి కారణం ఏమన్నాన్నా స్పెషల్ గా ఎందుకోసం నాకు అట్లా వుంటాలి అనిపించింది అని
స్పెషల్గా రీజన్స్ ఏం లేవు కాని నార్మల్ గా అందరు ఎక్కువ మంది బటర్ఫ్లైని ఇష్టపడతారు కదా అందుకోసం చిన్న పిల్లలు వాళ్ళందరూ మంచిగా ఆడుకోవడానికి ఎంజాయ్ జెతరు కదా దాంతోనే
ఆహ్ అంటే మీకు అందరు ఇష్టపడాలని మీరు అనుకుంటున్నారా
అందరు ఇష్టపడాల అంటే వాళ్ళకి అది నచ్చుతాయి కదా చిన్న పిల్లలైనా ఎవరైనా మంచిగా ఆడుకు ఉంటారు కదా అందుకు అది మళ్ళీ చూడ్డానికి కూడా కలర్ కలర్ ఉంటంది బటర్ఫ్లై అయితే లేదంటే రామ చిలుక అయిన అట్లయినా ఓకే నాకు
ఆహ్ రామచిల్క దానినకి ఏమన్నా రీజన్స్ ఉన్నాయ మరి
దానికి ఏం రీజన్స్ లేవు జస్ట్ నార్మల్గా ఎందుకో అనిపించింది దాన్ని చూసినప్పుడు
చెప్పారు రెండు
అయితే ఏం అనుకోవాలి అనుకున్నారు
నేనా నేను ప్రస్తుతాననికి అయితే ఏం ఆలోచించుకోలే బట్ పుడితే మాత్రం లైక్ సింహంలాగా
ఆహ్ అవునా ఎందుకండి రీజన్స్ ఏమైన్న ఉన్నాయా దానికి
ఆహ్ రీజన్స్ ఉన్నాయండి ఎందుకంటే అడవికి రాజు సింహమే కదా
ఆహ్ అయితేనే అయితే ఏంటండి దాన్ని అందరు వేటాడుకొని సంపేసి తింటారు కదండి
సింహన్ని వేటాడే అంత ఎవరిక ఉంది సింహన్ని వేటాడిన వేటాడింది అని ఇప్పటి వరకు ఎక్కడైనా మీరు విన్నారా
ఆ విన్నానండి దాన్ని దొరకట్టి జూ లో కూడా వెస్తారు బందీ కొంచస్తారు అవసరమా అండి
అది కొన్నెంటి వరకి ఓకే అండి ఇప్పుడు రామచిల్కను కూడా పంజరం లో పెడతారు అట్లా అంటే
ఆ అది కూడా నిజమే అండి ఎందుకంటే అన్ని ఏమంటారు చిలకల్ని పెట్టారు కదా నెన్ దొరక
ఇది కూడా అంతే అండి అన్నీ సింహాలను పెట్టారు కదా నేను దొరికాను
అవునా
ఉమ్ అయినా నాకు నాకు తెలిసినంత వరకు సినిమాలని జూలో పెట్టారండి ఎందుకంటే దానికి ఇట్లా అభయార అన్ని మా అట్లు ఉంటది ఫ్రీ ఒదిలేస్తారు ఆ ప్లేస్ లో మాత్రం దాన్ని ప్రొటెక్ట్ చేస్తారని నాకు తెలుసు
ఆహ్ అది కూడా నిజమేళ్ళండి కొన్నింటిని వదిలేస్తారు కొన్నింటిని మాత్రం జూలో నే పెడతారు నా మామూళ్ల అంటే రు జూ పార్క్ అందులో ఇందులో పె
ఆ పులిని పెడతారండి సింహాని ఎప్పుడైనా పెట్టడం చూస్త ారా జూ పార్క్ లలా ఫులే ఓకే ఉంటది సింహం ఉండూ సారా మీరు
హేమో అండి సుడలేదు మోస్ట్లీ ఉండదేమో అండి నాకు అంత ఐడియా లేదు
అ నాకు తెలిసిన వరకయితే సింహాన్ని ఎవరు బంధించి జూలో పెట్టారు దానికి ఒక అభయారణ్యం దానికి ఒక ప్రొటెక్ట్ ప్లేస్ ఉంటది అందులో మాత్రం అది స్వేచ్ఛగా సంచరించు
అ నిజాకాన్ అయితే నాకు సిమన్లాడిని పుట్టాలండి ఎందుకనిేను చెప్తే మీరు నవవుతారేమోనే చెప్పలేదండి
అబ్బా ఎందుకండి నేను చెప్పిన తర్వాత మీరు అదే కాపీ కొట్టడం అనేది అసలు కరెక్ట్ే అదు
లేదండి నిజంగానే కానీ మీరే నవుతారేమో అనేసి చెప్పలేదు అందుకే చిలు య అని ఇప్పను
అవునా అంటే ఇప్పుడు నాకైతే ఏ రీజన్ ఉండింది మరి మీరెందుకు సింహంలాగాని అనుకున్నారు
అన్ని జంతువులు భయపడతాయి కదండి దానికి అందుకోసం ఆ భయం అంద దాంట్లో ఉండాలని నన్ను చూసి
సరె మీరు కూడా చెప్తున్నారు నాకైతే ఇది మీకు ముందు నుండి ఆలోచ
ఏ లేదండి నిజం నిజంగానే ఉంది ఆ నార్మల్ గా వచ్చింది నోటి వరకు గాని మళ్ళా నవ్తారేవో అనేసి ఎప్పుడే దేను
నాకైతే అందుకే ఇష్టం అండి ఎందుకంటే సి సింహమే అడవికి రాజు మనమే మనల్ని భయపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు మనం జెప్పిందే మాట ఏ అది బావుంటది వల మనిషులా గపోతే ఖచ్చితంగా సింహంలానే పుట్టాల అనుకుంటాను
అంతే అండి నేను ఎ నాకు ఏదైనా ఓకే అన్నీ ఓకే ఎట్ట పుటిచ్చన
ఇంకా మరి ఇంకేమన్నా విషయాలు జెప్పండి
ఇంకా ఏమున్నాయండి ఇందాక మీరు ఎళ్ళి మార్చుకోవాలని అనుకున్నారు కదండి
అవును
ఆ అందులో మెయిన్ గా ఏది మా కోవాలని అనుకుంటున్నారండి మీరు
ఆ ఇప్పుడు గతంలో ఏమన్నా ఇప్పుడు ఇది చదువుకోకుండా ఇది చదువుకోొని ఉంటే బాగుండు ఈ టైమ్ లో నేను ఒకవేళ సమయం వేస్ట్ చెయ్యాకపోయింటే ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉండేది అని అనుకుంటాం గదా వా వేరే వాళ్ళని అనుసరించి మన డైయలి లైఫ్ ని అనుకోకుండా ఉంటే మన లైఫ్ మంచిగా ఉండేది అని కొన్ని అనుకుంటాం కదా
ఆ అవునండి నిజమే అనుకుంటాం
అ ముఖ్యంగా అది మచకోవాల అనుకుంటారు నా లైఫ్ లో నాకు వెనక్కి వెళ్ళిన ఆప్షన్ ఉంటే నేను అది మార్చుకోవాలని నేను అనుకుం
మ్ అంటేే వె వేరే వాళ్ళని ఫాలో అవ్వకుండా మీ ఓన్ డిసిషన్ తీసుకుంటే అయిపోవ అనేసి అనుకున్నారా
ఆ అంటే ఒక్కటే కాడ నేను ఒక్క ర మంచి స్టెప్ తీసుకోని ఉంటే ఇప్పుడు నా లైఫ్ వేరేలా ఉండేదా నేను ఎప్పటి గుడా అనుకుంటా అన్నట్టు సో అది ఒక్కటి మార్చుకోగలిగితే చ్ నా లైఫ్ చాలా బాగుండేది ఇప్పటి కి
హవునండి ఆ ఛాన్సెస్ే బాగుండేది ఏమని నాకు అనిపిస్తుందండి కానీ మనకు అ ఆప్షన్ లేదుగా
ఆ మరి మీరు ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే మీర ఏమనుకుంటారు
నేనా అండి నాది కూడా ఎడ్యుకేషనే అండి
ఉమ్ అంటే ఎక్కడా ఎ
ఆ ఏదో చదుకోవాలి అనుకున్నా ఏదో చదివినను ఆ అట్లా కాకుండా ఇంకా కొంచెం ముందు పోతే బాగుండేదేమో అన్నట్టు అనిపించింది
అంటే మీకు ముందు పోయే ఆప్షన్ ఉండడి కూడా మీరే పోలేదేమో అని నేను అనుకున్నా
ఆ అంటే అది కూడా నిజమేలేండి ఆ ఇంట్లో వాళ్ళ మాటలు అవన్నీ వినేసి ఇగ కాంప్రమైజ్ అయిపోయిన ఆ అట్లా అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది
మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు నాకు గుర్తుంది
చేసినట్ట
ఆ అవును
ఆ ఇంకరేజ్ చేసి ఎగ్జామ్ వరకు తీసుకెళ్ళారు లేండి నీ ఎగ్జామ్ అయిపోయాక మాత్రమం చెయ్యలే చేయలేదు అండి
ఆ అయినా మీరు అట్ సైడు అది కాకుండా తర్వాత అయినా కూడా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఫర్దర్ ఎంకరేజ్ చేశారని నేను అనుకుంటున్నాను
ఆ నెక్స్ట్ అంటే అది కాకుండా మళ్ళీ నెక్స్ట్ చేసిన దానికి ఇంకా ఎంకరేజ్ చేస్త సర్లే అండి నేనే ఇక నాకు ఎందుకు లే అన్నట్టుగా నేను మళ్ళీ దాన్ని తీసుకోలేదంన్ని
ఉమ్ అంతే కదండి మరి మీరు దాని మీద కొంచం ఇంట్రెస్ట్ప పెట్టి ఉంటే ఇప్పుడు కూడా మీ లైఫ్ మంచిగానే ఉండేదేమో
ఆ నిజమేనా నే చేస్తే బాగుండేది గాని ఎం ఇప్పుడు లేదండి అయిపోయింది
చాలా విషయం విషయాలు మాట్లాడుకున్నాం కదా మంచిగా సంతోషంగా ఉంది నాకైతే
ఆ నాకు కూడా ఉందండి సరే అండి ఉంటాను
ఏదో ఊహాలోకానికి పోయాల్సినట్టుంది మరి ఉంటానండి
ఆ సరే అండి